హలో
ఆ ఏం చేస్తున్నారండి?
కాఫీ తాగతానన్నమ్మా మీరేం చేస్తాన్నారు?
మేము ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఉన్నాం.
అవునా
ఉమ్
ఏం చేస్తాన్నరు
ఇప్పుడే కాలేజ్ నుంచోచ్చి బయట కారిడార్ లో తిరుగుతా అన్నం తిన్నారా
ఇంగ లేద్ ఇప్పుడే ఒచ్చిందింక ఓచ్చేసి కాఫీ తాగుత అనా
అవునా ఏం వంట చేస్ న్నారు
ఒంటా పద్నే కూరక్ చారా ముద్ద
ఆహ
అదే చారుంది అన్నం చేయాల మీదేమ్ టిఫన్ ఏమి పద్దునే
మాది పొద్దున్న పూరి
ఉహ్
ధ్యనం మునక్కయ్ సాంబారు అన్నము
అవునా
ఇప్పుడ్ ఇంక ఏం చేస్తారో తెలీదు
ఉహు ఊరికెప్పుడోస్తున్నారు
ఊరికి వచ్చే వారం వస్దామన్ అనుకుంటన్నాం ఆ మొహ్ ఆ మొహరంకి సెలవుంది గదా
మొహరము సెలువుందా
ఊమ్
ఉ హు ఒక్క రోజు
ఆ ఒక్క రోజ్ శుక్రవారం ఇస్తారు శుక్రవారం ఉమ్
అ మరి శనివర్ము
శనివారం ఫోర్త్ సర్టర్డే గదా ఇంకా ఏం పట్టించుకోరని గురువారం వస్తా
ఓందె ఆదివారం పోతే సోమరం కాలేజీక్ పోయ్ సరిపోతుంది
ఊమ్ అంతే
ఇంకేమ్మా
మ్ చెప్పల్ల మీరే మీ ఊర్లో ఈ మధ్య ఏమన్నా పండగల్ జరిగాయా
యావి లేవమ్మా యా పండగ ఇప్పుడవి లేవు కదా పండగులు
మీ ఊర్లో ఏద్ స్పెషల్ బాగ్ చేసుకుంటారు పండగలు
మేం వినాయక చవితి బాగ్ జరుపుకుంటాం
నవునా ఏం వంటల్ చేస్తార్ మీరప్పుడు
అప్పుడా కుడాల్ చేస్తాము ఇంకేం చేస్తాము కుడాలే ఎకువా
ఎట్లా జేస్తారు
మామూలే మీరు చేసినట్లే మేం చేసేది
హ
పూనంది పూన్ కుడుము
అంటే మాది ఆంధ్ర కాదు వేరే ఊరు
అవునా
హా అందుదే తెలుసుకుందామని
ఆహా మేము కొబ్బరిదో చేస్తాం కుడుము కొబ్బరి బెల్లం ఏసేసి
ఊ
అది పాకుపట్టి తర్వాత బెళ్ళు బెల్లం వేసి అది పూర్ణంతో అది చేస్తాము
ఇగ అవునా
ఊ అదే దేవునికి నైవేద్యం పెడతాము
ఉహు
ఊ మల్ల ఇంకేమ్మా
ఆ చెప్పాలండి మీలు
ఏముందమ్మా మాది డ్యూటీకి పోయేది వచ్చేది ఇదే మా పని
ఆ మీరు సీరియల్ చూస్తారా
ఆ చూస్తాం
ఏం సీరియల్ చూస్తారు
ఇప్పుడు యాదిది సీరియల్ కన్నడ చూసాం మేము
కన్నడానా మీరు కార్తీక దీపం సీరియల్ చూసిన్నారా ఎప్పుడైనా
ఆ చూస్తాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి
ఆహా
మంజు కరెక్ట్ ఏ కనడా చూస్తా ఉంటాను
ఈ మధ్య భాగ ఫేమస్ అంటా
ఊ ఊ బాగుంది పొదరిల్లు ఊ ఎక్కువ కన్నడ చూస్తా అంటాను తెలుగు చూస్తాను ఎప్పుడో ఒక్కొక్కసారి తెలుగు ఊ బాగున్నయ్ సరియల్
ఆ మీరు ఫుడ్డు ఏమి స్పెషలిస్ట్ దేంట్లో
ఏంట్లో అంటే అన్నీ బాగానే ఉంటాయి
మీరు ఏదైనా ఒక స్పెషల్గా చేసేది అంటే మీ ఇంట్లో అందరూ బా తినేది
మైసూర్ పాక్ చేస్తే బాగా తింటారు
ఉ మామూలు వంట చేసేది
వంట అంటే ఏమి గుత్తంకాయ
ఆ మీ పిల్లలు చాలా బాగా తింటారేమో కదా అది తిని గుళ్ళలు కూడా వస్తాయి అనుకుంటా
మడుంలా మడిమల్లు అవున మటిమ ఆ అవును వద్దు అన్న ఇన్నల్ల కదా
హు
వంకాయ అది కూరా చపాతి
అవున
ఫేవరెట్ నా కూతురికి ఊ
కాలేజ్ కి పోతాన్ లేదా
లేదిప్పుడూ ఏమి ఇంటర్న్షిప్ చేయాలంట రొన్నెల్ ఇంట్ ట్లోనే ఉంది ఆన్లైన్ లో చూసుకుంటాంది
ఆ
మీతీ ఇంకా ఎంతుందమ్మా చదువు
మాదీ ఇంగొక్క సంవత్సరం చదివిద్
అయిపోతుంది ఆ కంపినీల్ వస్తాన్నాయా
ఇంకా లేదు ఇంక టైం ఉంది ఇంక ఒక రెండు మూడ్ నెల్లు అనుకుంటా
ఊఁ హుమ్
ఇప్పుడంద ట్రైనింగ్ జరుగుతాంది
అవునా
వాళ్ కూడ ఏం సరిగ్గా చెప్పట్లేద్ ఇంకా మేమే చదువుకోలం
చదుకోండి చదుకోండ్ బాగ్ చదుకోండి
ఉమ్
మళ
పది నిమిషాలు మాట్లాడేవాల్సి ఉంటుంది
పది నిమిషాలూ
ఇంకా ఐదు నిమిషాలుంది
అదు గుడ మాట్లా చొప్పచ్చునా ఏముందమ్మా చెప్పాలా నిన్న పెళ్లిక్ పోయింటిని కొరటిగెరకీ
ఔనా
ఉమ్
ఎవర్ రెవర్ పెళ్లి మీ బంధులా
మా మేనత్తా మన్మంది
ఆహా
పోయేసీ వచ్చాం బాగాయ బాగ్ జరిగే వస్తునీ మాద్ కిరర్ బస్సుల్లేవూ చానా ఖోత్ వెయిట్ చేస్మీ
హాఁ
వెయిట్ చేసి ఒగా వన్ అండ్ ఆఫ్ అవర్ వెయిట్ చేసిందాయ అక్కడ
అయ్యో అవునా
ఉమ్ బస్ లే లేవిక్డ ఏం చేసేది
హుమ్
ఉమ్
మీ కొడుకూ ఊరికొచ్చీ ఎళ్ళిపోయినాడ
ఉమ్ మన్నొచ్చిండే ఒక్క రోజే శుక్ శుక్రవారం నైట్ ఆయ శనివారం పద్దన్నే వచ్చే ఆదివారం సాయంత్రం పాయా ఈ రోజ్ డ్యూటీకి పోయింటాడు
ఆఁ
ఉమ్ నాల
ఇంకేముందండి పల్ల మీరే
ఏమమ్మా నీ ఫేవరెట్ ఏమమ్మా వంటా
మా ఫేవరెట్టు పులిహోర
పులిహోరా ఫేవరెట్టా
హుమ్
బా తింటారు అట్లయితే పులిహోర ఎప్పుడుో పులిహోరే.
ఆ ఎప్పుడు పెట్టినా తింటా పులిహోర.
అదేలే ఇంకేమి సమాచారం.
చెప్పల మీరు ఏమో బాగా స్పెషల్ తీసుకున్నంటున్నారు నిన్నో మొన్నో.
ఏమి స్పెషల్లు శాతొల్లు. శక్తల్ చేసిండని.
అవును చెప్ చెప్పిన ఆహా చో ఫోటో పెట్.
ఫోటో పెట్టిన్నా. ఆయం అడిగిన దానికే చేసింది.
ఉహు.
నాకు ఈ షాక్ కైల్ చైమా అని చేస్తాయ్ శనివారం.
అబ్ ఆ అమ్మాయి ఒకటి ఒకటి రెండు తింటుందేమో అంతే కదా.
అంతే అంతే.
మళ్ళీ దాంట్లో నూడిల్స్ చేేసుకుంటుంది.
నూదిల్ల్ చేసుకుంటుంది అవి తినకూడదు చాలనా అన్నా కూడా. ఇనలేదు.
హ.
మ్యాగీ వద్దని చెప్పిండాను అప్పుడే మ్యాగీ చేసుకొని పెట్టింది ఈరోజు.
ఆ రోజు మ్యాగీ పెద్ద ప్యాకెట్ తెచ్చికోయింది కదా.
అవును అదే అదే ఇంకా ఉంది.
హ.
అది డాక్టర్ చెప్పినారు మసాలా అవే తినకూడదు అని.
ఆ హియర్ ఏమో పోతాందానా. హేర్ పోతాంది అనా.
హేర్ కాదు మేడం మొట్టమల్ళ అందుకోసం. అయినా గాని వినేలేదు చూడు.
అట్లా తింటే పోదని చెప్.
ఎక్కడ పోతుంది మూడున్నర వెయ్య అయింది మొన్న మూడున్నర ఏమి నాలుగు ఆయా.
ఆ డాక్టర్ కి వీడియో తీసి పెట్టేయండి.
అంతే చెప్పు చెప్పంది ఇనలేదు ఇరోజ్ చెప్పిండాను తినోద్. అని అయినా కాని చేసుకొని తినింది నాకి కొంచెం ఉంచింది.
మీరు మళ్ళా కొప్పడతారని మీకు కొంచెముంచిందేమో.
కొంచి చూడి ఏం చేయాలం చేస్తే కయలే వేమూర్. కె పెడతా ఉండాలి హాస్పిటల్ కి ఏం తినే తింటా ఉంటుంది. ఇనకుండా.
ఏమైనా వేపాకు చూసేసి మ్యాగీలో పెట్టేడి ఇంకెప్.
వే చిన్న పాప ఏమన్నా వేపాకు జూస్ చేసేకి పెద్ద పాప అది. చిన్న పిల్లోల్లు అయితే అట్లా చేస్తే. పాపం తెలియకుండా తినేస్తారు.
ఆ.
ఈఎంకేమి చూసుకుంటుంది. ఉ ఇది లాస్ట్ లాస్ట్ అని చెప్పింది చూడల్లా.
ఒక రెండు నెలలు ఆపేమనండి ఇంకా తినబద్డి కాయ ఎప్పుడు.
రెండు నెలలు ఆపిస్తే నెల ఆపిస్తు చాలు అ అయిపోని ఉండేవి. రెండు తెచ్చుకోయింది పెద్ద ప్యాకెట్లు.
అవును
అవి అయిపోతే ఇంకేం తెచ్చుకుంటుంది అయిపోయి ఇంకా నిలిపేస్తుంది అంతే హ్మ్ ఇంకేమి
చాక్లెట్లు అన్ని తింటుందా
చాక్లట్లు తక్కువే
బయట కారం కారం ఫుడ్ ఎక్కువ తింటుంది అందుకే అట్లా
ఆ ఆ పానిపూరి అవి ఏమిలేదులే ఇప్పుడు కంట్రోల్ అయింది తినకూడదని చెప్పినారు కదా దానికి తింటాం లేదు
కూరుగాయలు బా తినమనండి
ఆ కూరగాయలు కో ఇది ఆకు కూరా హ్మ్ అదే బ్లడ్ తక్కువ ఉందంటా
హ్మ్
మళ్ళీ విటమిన్స్ అన్ని తక్కువ ఉన్నాయని చెప్తున్నారు దానికి డైలీ కూరాకు
డైలీ
పలెం పల్లెం చేసి పెట్టాల డైలీ కూరాకు మళ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగాల అదిను అయిన జ్యూస్ చేస్తే అయ్యలదంట తాగేకి
జ్యూసే బాగుంటుంది దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అల్లం కొంచెం నిమ్మకాయ
ఆ అదేమి వేసుకోలేదో ఊరికే కొంచెం ఉప్పేసుకొని కాదు స ఇది ఏమి చెక్కర వేసుకొని తాగింది ఒక రోజు అది గొంతులో ఒక రకంగా ఉంది వాంతకి వస్తాంది అని
సరే ఉండండి మీకు మళ్ళీ చేస్తాను నార్మల్ కాల్
ఓకేనండిఓకే ఓకే బాయ్ అండి